హాయండి బావున్నరా అండి.
మ్ బావున్నండి మీరు బావున్నరా?
హ్మ్ బావున్నయండి పండగ ఎట్ల జరిగిందండి.
పండగనా అండి చాలా బా జరిగింది.
హ్మ్
హ్ మీరెలా చేస్కున్నారండి పండగ.
మాది గుడా బానే జరిగిందండి. కాక్పోతే ఈసారి కొంచం పండగా ఇది వరక్ లెక్క అన్పియలేదండి. మీకు మంచిగ అన్పించిదా అండి ఇ మ ఈసారి అసలు
ఆ ఈసారి మీకు ఏం తేడా అన్పించిందండి.
ఇ ఇప్పుడూ రొటీన్ అయ్యేటట్టే అన్పించిందండి అసల్ ఈసారి స్పెషల్ అంటూ ఏం లేద్ ఎందుకంటే కొంచెం చిన్నప్పుడు బాగా అనిపించేది గానీ ఇప్పుడు ఏజ్ పడ్తాంటే ఏ పోరింగే అదే పన్ డగా అదే మనుషుల్ అన్పితాంద్ అన్నట్లు అనిపిస్తాంది నాకైతే ఎందుకో మీకట్ల అనిపించిందా లేకపోతే మా మంచిగనే జరిగిందా మీది?
మాద అండి ఓకే ఓకే మాది మంచిగనే జరిగింది గనీ ఎందుకో పెద్దవాళ్ళు ఉన్నప్పు ఇప్పుడు అప్పుడు వేరేలా ఉండేది. ఇప్పుడు ఏందంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా అ అని అనిపిస్ తుంది గాని ఏం చేద్దామండి కాలం తగ్గట్టు మనం గూడా మూవ్ ఆన్ అవ్వాలి
అవున్ చిన్నప్పుడే బావుండేదండి ఏదైనా చిన్నప్పుడు పండగలంటేనే అవి అది ఒక ఆ ఎంజాయ్ అసలు కొత్త బట్టలని అన్ ఎన్
అసలు మేం జెప్పాలంటే మా అమ్మమ్మ కూ ఇరవై ఒక్క మా మనవళ్లు, మనవరాళ్ళు మా అమ్మమ్మకు అందులో మేము ఆడవాళ్ళం అందరం కలిసి మా హా ఆళ్ల బిడ్డలు మనవరాళ్ల అందరం కలిసి మేము దగ్గర దగ్గర పన్నెండు మందో పదమూడు మందో మా అమ్మమ్మా మంచిగా ఇగా బతుకమ్మ పండుగ రాంగానే పెద్ద బతుకమ్మ పండుగప్పుడు బట్టలు గొనిచ్చి పద్దెంది మాకు పదమూడు మంది ఉన్నం గదా
ఉమ్
అందికి మాకు గాజులు బెట్టించేదండి
అప్పుడ
అప్పుడే మంచ్ చీగా అనిపించేది ఆ రోజులెంత బాగుండేదో అమ్మమ్మ వాళ్ళ ఇంట్ల మామయ్యలు అత్ తమ్మలు బాబాయిలు పిన్నిలు పెద్ ద్దమ్మలు అక్కలు వదినలు అబబ్బ ఆ బ్రహ్మాండమైన రోజుల్ లో మా అమ్మమ్మ వాళ్ళదైతే చెప్పాలంటే ఆ రోజులల్ల ఇప్పుడెక్కడండి అసల్ అసల్ ఏవి లేవు పద్ధతుల్ లేవ్ అసల్ మీక్ జెప్పాలంటే కాదండి ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారు చెప్పండి
ఏముందిది అన్ అనీ తీపి పులుపు చేదు కారం అన్నీ గస్తా కల్తాయ్ గదండి అందులోనే
ఇప్పుడందల మిరియాల పొడి ఎత్తాలు కొబ్బరి పొడి ఎత్తాలు ఆ అదేంటి సోంపు ఎత్తాలు లు గివ్వా అండి ఏసేది అలా పాప్ సరే కారం అంటే ఏమో ఎత్తాలనుకో అల్లుప్పు కూడా ఏత్తరా ఆల్రెడీ మనకు పులుపనేదే చింతపండు ఉప్పు దేనికండి ఇగ జెప్
ఉమ్ అవును ఇగ అనిగా ఇద్ వరకు పద్ధత్ తుల్ నడిసేగన్ నడిసేవండి ఇప్పట్లేవీ ఏ అన్నీ సోషల్ మీడియాలో వచ్చేటియాన్ని జు జుతాల్ అన్ అంతా ఆగమన్ జేత్తాల్లు ఇదివరకన్నా బావుండే గాని ఇప్పుడైతే అసలల్ ఫో సోషల్ మీడియాలో ఏంవొత్తన్దో దాన్నే ఫాలో అయితాళ్లు మొత్తం అసల్
అసల్ మనక మాక్ దెల్సి ఒక్క మాట వినండి ఇపుడు శివయ్య ఉంటడు గాని మామూలుగా ఆయనకు ప్రమీదల దీపం బెడతరే గని గీ కొబ్బరికాయల దీపం బెట్టుడెందండి అసల్ అసల్ అత్ అల్ల ఏ పురాణంల లేదు అసలుకి కొబ్బరికాయల దీపం ముట్టిచ్చుడు
కొబ్బరికాయ పలగొట్టి మరి దండ్లో నూనె పోసి మరి గన్ని దీపాలు పెడతాళ్లు వత్తులేసి
అసలేందో ఏమో అసలుకి అసలు ఆ కొబ్బరికాయ అనేది ఏమంటం అంటే ఒక కోపానికి ఆవేశానికి పలగొడతం మనం ఎందుకంటే ఒక బలిలాగా మళ్ళా ఆరు ఆ అదే ఆక్ ట్ల వెట్టేసి మళ్ళ దాన్నే ఈ ఏందండ్అసల్ అసలేం జరుగుతంది మనుషులకైతే పిచ్చిలెత్తాందండి రోజు రోజుకి పిచ్ చ్చే అదొ ఒక రకమైన పిచ్చి అంటే ఒక వ్యాధి లెక్క తయారైతాందండి ఒక్ కప్పుడు నిజంగా చెప్తానా ఎంత బాగుండేదంటే అంత బాగుండేది ఇప్పుడు జూడన్నీ అన్నీ టెక్నాలజీల్ కొత్త కొత్త టెక్నాలజీలక్
మనం కొబ్బరికాయ దేనికిగొడతాం మనం మొక్కిన దానికి ఆయనకి ప్రసాదం ఉన్నట్టో దేనికో దానికన్నట్టు బెడ్తారు మనమా కో కొట్టిన కొబ్బరికాయ పెట్టీ దాన్లో నూనె పోసి అని వత్తులు మళ్ళీ ఒకటి కా కాళీ గుండు గదే లెవ్ ఇరవై ఉండచ్ ఉండ్ ఇరవై అనుకుంటా అందదా అన్నీ దీపాలు వెట్టి జేస్తాల్ అసల్ దేవున్కి గట్లగూడా చేస్తార అసలు నేను ఫస్ట్ టైమ్ జూత్తాన్న అసలు
ఏమో అండీ
ఆహా గ్రహణం రోజు జేత్తాళ్లు అదేందో నా ఇది అర్ధం గట్లే అసల్ ఇ గ్రహణం రోజ్ చేయాలని రూల్ ఎవలు పెట్టిలో అర్ధం అయితలేదు
ఏమో అండి ఇగో ఈ శుద్దా శక్తులు చేసినట్టు జెత్తాలండి ఒకొక్కరు పూజలు అన్నదిలేగని గ ఉప్పు దీపం అనేది దేవునీకాడ బెట్టుకుంటారండి
ఉమ్ అవును
కచి గుమ్మం కాడబెడతాలు ఏం మాట్లాడతాన్ చెప్పు
ఒకటే సైడ్కి ఒక ఇన్ని ఎడమ వైపు ఉండాలంట దీపం మళ్ళా ఉప్పు దీపం అంట అంత తోవ్వలా అండి అయినా తొవ్వలో జేత్తరా గా పన్లు గా గుమ్మం కాడ జేత్తరా గావి దీపాలు బెట్టుడు పండగ కంటే దీపాల్ పండగ కంటే దీపాల్ పెట్టింది వేరు గా ఉప్పు తినే ఉప్ పుకి గదంతా అట్లా వెడతార అస
ఉప్పు అంటే కాదండి అసలు ఉప్పు అంటేనే ఐష్ పర్యం ఉప్పంటేనే లక్ష్మీదేవి ఆమె స్థానం ఎక్కడ మంచి దేవుని దగ్గర మంచి అ పెట్టాలేగని ఇప్పుడు వచ్చినయ అని చెప్పేసి గుమ్మానికి అటు పెట్టు డు ఇటు వెట్ టుడు ఏహే మనుషులు పిచ్చి పిచ్చి పీక్ లెవెల్ ఉన్నదండి ఒక్కొక్కరికి
ఈన్ మొన్నా నేనొక మ్యారేజ్క్ పోయిన్నండి దాన్ ఆ మ్యారేజ్ కంట ఇద్దరు అబ్బాయిది అమ్మాయిది జాతకం జూయించి అసలు కల్త్ లేదో జూడాల చం ఏం చేసిళ్లంటే అమ్మాయికి రెండు మ్యారేజెస్ ఉన్నాయంట
హ్మ్ హు
రెండు మ్యారేజెస్ లో అ అందులో ఫస్ట్ చేసుకున్నోనికి ఏం కాదంట ఫస్ట్ చేసుకున్న న్నోనికి చేసుకున్నాయిన చనిపోతాడంట మళ్లా సెకండ్ చేసుకున్నాయినయితే ఉంటాడంట అదేం జా జాతకమో నాకైద్దెలియట్లే మస్తు జోక్ అనిపించిందండి అసలు ఫస్ట్ దానిక్ ఏమో మళ్ళీ ఒక అబ్బాయిని చేసి మళ్ళా మ్యారేజ్ లో ఆ అదే వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకో అబ్బాయిని చేస్కున్నది అసలు వెరేటీగున్నది ఈ జాతకం గూడా ఇట్లా గూడా జేత్తరు అనుకోలె అసల్ మస్త్ విచిత్రంగ ఉందసల్
ఏం విచిత్రమండి అసలు ఏమ్ వెనకటయితే ఇప్పుడు జాతకాలు చూపిచ్చినప్పుడు పేర్లు గ అడవకపోతే పేర్లు మార్చేది అదైన అబ్బాయిది కాదు అమ్మాయిది మాత్రమే మార్చేది
హ్మ్ ఇక్కడ అట్లా గాదు ఇద్దరు ఒక అబ్బాయి ఫస్ట్ అబ్బాయిని చేసుకున్నాక కంపల్సరి జస్ చనిపోతారంట అట్లని ఇంకో అబ్బాయిని చెత్తరండ మళ్ళా
ఏంది అసలు ఏం జరుగుతాంది అసలు ఏంది ఒక్కటైతే కర్మఫలం అండి ఒక్కటి మనకు దేవుడు ఏ విధంగా రాసి పెడతారో గదే గది ఒక్కటి నమ్మాలెగాని ఇప్పుడు వాళ్ళు చెప్పి లయ్య గారులు వీళ్ళు చెప్ ప్పిల్లు ఇది జేస్తే ఇట్ల అయితది అది జెస్తే అదంతా అపనమ్మకం అండి మూడో నమ్మకం లెక్క నాకు అనిపిస్తది ఏం చేస్తామండి ఇగ మనుషులు ఆ విధంగా తయారయిల్లు యెనకటి పద్ధతులు గాదు వెనుకటి మనుషులు గాదు ఇప్పుడు ఒక్కటి చెప్పితే వినేటైప్ ప్పు గాదు ఇప్పుడు గా అయ్యగార్లు ఏం జెప్పినా టీవీల ఏం జెప్పినా అదేనండి వీళ్ళు పాటించేది ఇగ వీళ్ళకన్ టూ వేరే ప్రపంచం అంటూ ఏది లేనే లేదు ఓ అనద్దులేగాని మా అత్తమ్మ గూడా బాగా పాటిచ్చేదండి. అదె ఆయన ఎవరు ఓంకార అంట ఆయన ఎవరో ఆయన ఏ గుడికి బొమ్మంట్ టే ఆ గుడికి పోయేది ఏ ఆకు మీద శ్రీరామ్ అంటే ఆ శ్రీరామా రాసేది ఓ ఆ దీపాలు పెట్టి పెట్టమంటే ఈ దీపాలు పెట్టేది పొద్దున్న ఐదు గంటల లోపు టీ దీపాలు పెట్టమంటే పెట్టేది అంతా పిచ్చి పిచ్చి చేసేది నాకైతే ఏం నచ్చకపోయేదండి.
అది ఇగ వాళ్ళ మూఢనమ్మకం లేండి అదు అది వాళ్ళకి అప్పటి నుంచి అట్లా వచ్చింది కాబ ట్టి ఆమెకు అలవాటు కాబట్టి చేసింది కావచ్చు లేగాని ఇప్పుడు రోలల్లో వేరైటీగ ఉన్నారు అప్పుడు అప్పుడోళ్ళే నయ్యమండి కనీసం అదో ఇదో చూసి చే ఇప్పుడైతే ఇంకా దారుణం లేవ లేవక ముందు నుంచి స్టార్ట్ చేత్తాళ్ళూ ఏం చేయాలి ఏంది అని సోషల్ మీడియాల్నే
ఉహుహుమ్ ఇగ మరి పోతంటే పోతంటే మొత్తం సోషల్ మీడియాల్నే ఇగ మొత్తం అల్లనే ఉండేటట్టు ట్టున్నారు ఇక ఇరవై నాలుగంటలు
ఉహ్మ్
ఏందండి అసలు ఈ జనాలు క మా పక్కన వాళ్ళంటి ఇంక మిరియాల పొడి ఎతరాండి ఎవరన్నా ఏం చెప్తాం
ఎందులో
ఉగాది పచ్చల
అట్ల కూడ చెప్తిర
మిరియాలేచిల్లు ఒకరు ఒకరేమొ ఉప్పెసిల్లు నాకు పచ్చడని ఇచ్చిల్ళండి ఒకరు అళ్ళ ఏమైందొ తెలుసా మొత్తానికి మొత్తం కారమే ఉన్నది
ఓ అయ్యా అది పచ్చడి అంటే ఇది మన అ ఏంది మాడి కాయ పచ్చడ చింతకాయ పచ్చళ్ళు అనుకున్నరఏంది
ఏమో దానికింత పోపేశినా అయిపోతది కదండి
అవును ఇగ మొత్తానికి పచ్చడైతది కదండి
నాకైతే ఒక ఆంటి మంచిగిచ్చింది ఒక్కొక ఆంటి దాంట్లనెమో మిరియాల పొడి ఉన్నది ఇంకొక ఆమెదాంట్లోనేమొ కారం ఉన్నది ఎందుకు ఎందుకిట్ల పిచ్చిలేస్థాంది అనిఅడుగుతే అయ్యగారు ఏయమన్నడని చెప్పిండు అయ్యగారు మరింత పెండ ఏయమంటారు అప్పుడు గుడ ఏత్తరా అని నేను అన్నా
ఆహా
ఏమొ అండి అసలికి ఈ మనుషులు కూడా చానా మార్పండి మనుషులు మార్పు ఈ పద్ధతులు మార్పు పోతాంటె పోతాంటె నిజంగా మీరు అన్నట్టే పండగలా అదె ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతదేమో అనిపిస్త
అసలు అది చిన్నప్పుడైతే అసలు ఎంత బాగనిపించేదండి ఇప్పుడైతే ఏజ్ పెరుగుతాంటే ఏ అదే పండగనే అదే మనుషులు అదే రొటీన్ రో టీన్ రొటీన్ అయిపోయేది అందన్గుండాలి నాకు తెలుసా అంటే నిజంగా అట్లున్నది ఇప్పుడు
ఉమ్ ఏం చేద్దాంమండి ఏం చేద్దాం మన పిల్లలైనా కనీసం మన సాంప్రదాయాలు పాటించేటట్టాయినా చేస్తె సరి పోతది ఇప్పుడు ఆ పిల్లలండి మన వెనకట మన అమ్మ నాన్న వాళ్ళు ఏ ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం మనమద్దుకొని తినేది ఇప్పుడు పిల్లలు డైరెక్ట్ నాకొద్దుపో డైరెక్టు పచ్చడి ఇచ్చినా వద్దంటారు భక్షాలు ఇచ్చినా వద్దంటరు
పోత అని మనం మనం అలవాటు చేస్తే వాళ్ళు మన లెక్కనే మారుతారు లే అదేం లేదు అని ఇగ బయటని చూసి కూడా వాళ్ళకి కూడా అలవాటు అయితే ఇగ వాళ్ళ లెక్కనే మారిపోతారు అది మన కంట్రోల్నే పెట్టుకోవాలి ఎంతయినా కదా
అవునండి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పారు కానీ కానీ కొంతమంది పిల్లలు వింటారు కొంతమంది పిల్లలు ఇనరు కదండి
ఉమ్ అవును
ఉమ్ అ మీరు ఏమైనా కథలు రచనలు లేకపోతే ఇంకేమైనా బుక్ చదువుతారా అండి బ్లాంక్
హ్మ్ చదువుతాన్ కానీ సరేనండి
హలో హల్లో